రెస్ట్. టెస్టు నమ్మకమి అ మా ఒదిన మ. పైనేకో నమ్మకమండి.
అవునా ఎందుకండి.
అంతే అండి అది. ఒ నమ్మకమే.
నాకు రోజు కింత నమ్మకం పోతుందండి.
ఎందుకండి. ఈ మధ్యాల మునుషులు అట్లలెర్ లే. కజ్జెయ్ అమ లీబ్జేసిందా. ఆధార్ అంటే తెలుసా. ఈ మనసుల మనసులో ఉరు వల్ల అందరి మీద పోతుంది. చెప్పండి ఇంకాండి.
అవునండి మీరే చ్ ఇట్లా నమ్మకం ఉండే వ్యక్తులే లేరండి ఇయ్యాల రేపు. అసలు జన్యుంగా ఉంటలేరు అసలు మొత్తం ఫ్రాడ్ మనుషులు ఆ. సెమీనిటీ అనేదే లేదు ఎవ్వరికి ఈ మధ్యలో. ఒక్కదాన్ని.
అవసరంలే, మనం నమ్మిన వ్యక్తులు, మనం నమ్మారు. ఇంకా అండి.
ఎవరంటే. ఎకో మోసం చేసింది మిమ్మల్ని నమ్మకం పెట్టుకొని మోసం చేసిన వ్యక్తులు
మాటలా అండి.
ఆ పర్లేదండి.
నేన్ నన్నుఎవరు మోసం చేయలేదండి నేనే చేసిన. అయితే టెన్త్ ల మా ఫ్రెండ్స్ మేము అందరం కలిసి ఒక అబ్బాయి తే ఏడిపించినం అండి.
ఆ.
అబ్బయి ఇప్పుడు ప్రపోజ్ జెతే అంటే నన్ను అంట. సరే నే బాక్స్ పడి చూపి. తెలిసిన అయన నెంబర్ తీసుకోని ఫోన్ మాట్లాడిన. మాట్లాడిన. తే నే నేను లవ్వు అని చెప్పిన త్రీ డేస్ కి టాటో పొడిపిచ్చుకున్నాయిగ మేయిన్ టాటో పొడినిపిచ్చున్నా ఇంక నేను ఏం చెప్తాయిగ దానికని చెప్పగలుగుతాన్నా లేదు కదా చల్ మాట్లాడలే వన్ మంత్ టూ మంత్స్ కు మాట్లాడినా
ఆ
మర్ ట్లన్నంటే ఇగ ఆయన జెన్యూన్ అనిపిచ్చిండే సరే తీయ్ అని అనుకున్న తర్వాత నా వాల్ పేపర్ పెట్టుకోండు మీ తర్వాత వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ ఉషేరు ఏ ఏమకు వాా పేరెట్స్ సగా న నేను కూడా పడుతుండ వాల్ పేపర్ పెట్టుకును నేను ఉందని ఉన్నాను బ్రేకప్ అనేసి నేను చెప్పాను నేను మామ బానిలీ కోసమే నేను వదిలేస్తున్నా అని కూడా చెప్ప్పాను న సిచువేషన్ బాలలేదు నేను ఉన్న సిచువేషన్ మేడే ప్లీస్లా ముద్దే ముొద్దు అని చెప్పిన సరే ఎన్నా నని నం వెయిట్ చేస్త సని ని పడక టైమ్ ఇ సార్ న మొన్న రీసెంట్గా మాట్లాడుతు
నా కూడా నమ్మకం ఆ చెప్పండి బండి మీరు చెప్పండి మొత్తం పులి
ప్రతి బర్త్డేకి మస్ చేస్త అంటే మళ్ళా మాట్లాడితే పెలుకుంట నేనే మాట్లాడండి
నేను కూడా ఒకవిషయంలో చాలా ట్రస్ట్ నే కోల్పోయినా అండి
అ
అయితే ఒక అతను న వద్దు అట్లా ఇట్లా అని చెప్పేసి ఇట్లా చే అన్నాడు ఈ అప్ప నుంచి మనుషులు ఏ ఏ ఏ ఏ వద్దుఅట్లఇట్లా అని చెప్పేసి ఇట్లా చేసిఅన్నాడు అప్పటినుంచి పలకరించిన తరువాత ఇంత తెలియదని నమ్మినా వారి ఇంత నమ్మలేదు నన్న అని చెప్పేసి ఆ ఒక్క విషయంలో ఎవరి నమ్మబుద్ధి కాాలని నేనా
ప మా వాళ్ళు వాళ్లు మాట్లాడుకుంటే సెట్ అవుతారు
ఏంటిదండి డిస్టబెన్సు
ఆ వీడేమ్మ వస్తున్న సెట్టైంది
అవునండి ఆ వివరండి మీ గయి గయి గయి అరుస్తుంది
ఇప్పుడు వినిపిస్తుందా అండి
ఆ వినిపిస్తుంది అవునండి అమ్మ పెద్ద ప్రశాంత్ వర్క్ కూడా తెలిసినట్టున్దండి అ ఎంత వస్తార
వెళ్లి మాట్లాడుదు
ఇంతెనాండి ఇంకా ఎవరు విష్ణు ట్రస్ట్ కోల్పోయారు
నేనెవ్వరి పోలికలెండి
నేనైతే ఒక్క విషయంలో కోల్పోయిన అందుకే దాని విషయంలో నేను చాలా మంది నమ్మరు. ఇప్పుడు నా కోసం చాలా మంది నమ్మకం పెట్టుకునే వాళ్ళు ఉంటారు. కానీ నేనే ఒక్కరు అట్లా వేస్తు అది ఇంకా వీళ్ళందరుూ ఇద్దనే ఉంటారునే మైండ్ చెప్ టి ఉంటా కానీ వాళ్ళందరూ ఒక
నే కూడా అదే అన్నా ఒక్కరు ఏసిన బట్ట పిక్స్ మీకు సెండ్ చేస్తాను సిచువేషంట్స్ అట్లాంటే న ఈడ డిస్టర్బ్ అండి ఈడ పోయినా డిస్టర్బెన్స్ ఉంది నాకు
అవును కదా అండి కొంచెం బయటిక వెళ్ళి మాట్లాడతారా అండి
చెప్పండి మీరే ఎక్కువ అంటే టస్ట్ ఇప్పటికి ఎవరిని నమ్ముత రండి
నమ్మతూరు అంటే అక్కడ నా ఫ్రెండ్ ఉంటది టెన్త్ ఫ్రెండ్ సోని అని ఆమె మా ఇద్దరు మరదల్ళు ఉంటారు వాళ్ళు అంటే నేను ఎక్కువ ఆయన పని చేస్తే హ్యాపీగా వీల్ అయి టోల్ అంటే మా ఇద్దరు మరదలు మా ఫ్రెండ్ వాళ్ళ విషయంలో కొంచెం ట్రస్ ఉంటా
ఊ ఊ ఊ ఊ కొన్ని కొన్ని సిచ్యువేషన్ లో ఎవ్వరు ఉండరండి
అవునండీ అసలు ఎలా ఉంటారు
అందుకే మనం నమ్మాలన్నా భయప్ భయపడుతున్నాను మనుషులకి ఊ ఇట్లనే జెనరేషన్ అన్ద బ్లాక్ పోయింది యం నమ్మకం ఓడిపోతుంది ఇన్స్టా వచ్చిన కాంచెలి బ్లక్ మైల్స్ ఎక్కువైనయ్
మా ఫ్రెండ్ అఖిలా అని ఉంటదండి వాళ్ళ బీఫ్ అంట మళ్ల ఇట్లబ బ్లాక్మెయిల్ చెస్ నటను నువ్ కలవకపోతే నేను రికార్డ్స్ అన్ని వెడ్ త్త స్క్రీన్ షాట్ చాటింగ్ అంత పంపిస్ తను వెళ్ళుండి కలవాలి అనేసి అంటుడంట అండి అప్పుడు నేను చాలా మస్తు నమ్మింది నాకు ఇప్పుడు మా ఫ్రెండ్ ప్రియా ఫోన్ చేసి చప్పింది ఇట్లా అంటుండంట నాకు చెప్పింది అంటే అవున నా చెప్పలేదు ఇంకా అనుకున్న రేప్ ఎల్లుండి కలుస్తుదంట మా ప్రియా ఏం చెప్పింది కల్వకు వద్దు మళ్ళ అక్కడ పోయినం ఏం చేతావు ఆ అట్లనే బెదిరితె బెదిర్చు కొని ఏం కాద్ తియ్ చూద్దాం ఆమె ఏం చేస్తదో మనం మేం నీకు సపోర్ట్ ఉన్నది అనేసి అన్నదంట ఆ ఇప్పుడు ఆడ పోయినాక ఇంకేమన్నా చేస్ ఏమన అంటే అట్లా అని మా ఫ్రెండ్ ఒకటే పోతది నేను కూడా నాకు ఒక వేళ చెప్తే నేను అదే చెప్తామని ఆ అట్లా అని చూసినవా అన్ లవ్ లవ్ చేసి మోసం చేసిన చానా మం మంది ఉన్నరు
అవునండి అసలు లవ్వే చెయ్యొద్దు
ఉ అ అండి పాపం అనిపిస్తుంది నాకు అమేను చూస్తుంటే పాపం ఆయన సిన్సియర్ గా అ సిన్సియ్యార్ గా నమ్మిందండి అసలు ఆయన ఏమో ఇట్లా ప్రూఫ్స్ అడ్డంగా పెట్టుకొని ఇట్లా చెస్
అప్పుడ ఆమె కూడా అనొచ్చు ఇట్లా నువ్వు నన్ను మోసం చేస్ నవ్ నేను కేసు పెడితే నువ్ ఏమైతావు ఫస్ట్ బ్లాక్ మెయిల్ చేస్తున్నావేంది అది ఇట్లా అని ఈమె రివర్ట్స్ కవాలి
అవున అండి ఆ సరే ఆ పెడతా అని చెప్పినా కూడా భయప పడతలేడండి ఆయనే ఉ హా ఎట్లా అంటున్నట్ట పెడతావా నువ్వు పెడతావా నువ్వు పెడితే నేను ఫొటోస్ వీడియోస్ అన్ని బయట తీస్తా అనేసి అంటునడంట
ఉ అవు నా ఫొటోస్ ఉన్నా గానీ ఒక పోలీస్ ని మనమే పట్ కోవాలి ఆయన మన సైడ్ ఉండేట్ ఐనాను పట్టుకోవాలి ఫొటోస్ తియ్యురా అనేసి ఫొటోస్ అన్ని డిలీట్ చేపియాలే
అవునంటా అసలు కదా
అవును
ఇలా త తయరన్ డి సమాజమంత మతమే లేకుండానే ఆమె అంతా ట్రస్ట్ చేసింది ఆయననీ డి ఈనెలాస్ట్ కిట్లఈ ఇట్లచేస్తుండు ఆ ట్రైగర్ ఆ అమ్మాయ్ కి బన్న నమ్మబుద్ధి అయితధా అండి ఎవరి తే నమ్మబుద్ధి కాదు ఒకసారి అట్లా సే సిచువేషన్ అనాన్ క అసలు నమ్మబుద్దే కాదండి
ఉమ్ మీకా అండి
చెప్పాలి ఇట్లాంటి ఏవరు టయ ఉందనే అనుకుంటున్నా ఇట్ బ్లాక్మెెయిల్స్ రోజు రోజు కిట్లనే తయారవుతది కదా అండి సొసైటీలా బ్లాక్ మెయిలింగ్
అవునండి
చానా వరకు ఎవ్వెఉన్నాయండి మొత్తం
ఒక నిమిషం ఉండండి
ఎక్కడ తండి చెప్పండి ఇంకా ట్రస్ట్ విషయంలో నమ్మకం అనేది ఎవరిని నమ్మొద్దా అండి
ఇగో చెప్పండి చెప్పండి
ఉ ఇంక మీరే చెప్పాలి ఇక్కడ నుంచి నమ్మాలంటేనే భయం అయితుంది ఎవర్నైనా కూడా కొన్ని విషయలల్ల మా ఫ్రెండ్ విషయం చూస్తే
హ్మ్ నాక్ కూడా అండి అసలు నమ్మకమే పోయింది ఇన్ ఫోస్ సరే అసల్ ఇది ఇన్స్టా ఇ వాట్సప్ లా ఫోర్ తో సెవ్ పోవాలండి
అవునండి
అం సలు
ఆ
ఇంకా
చెప్పాలండీ ఆ ఇక్కడ ఒకరు కాల్స్ మాట్లాడుతురండి ఇది ఏ పని ఉంటది మా ఇంట్ లల్ల కాల్స్ మాట్లాడు కాల్ మా
అవునా
మా దాంట్లో కామెకి అర్జెంట్ వాషరూమ్ వస్తుంది పోతుంది ఆమె
నవ్వు పియ్యకండి వాళ్ళకి చుక్క చక్క ఓకే అండి ఇంకా అండి ఏం ఇంతటీతో సమా